హలో
హలో
హలో
హలో
వినొస్తుందా
ఆ వినొస్తాంది
ఏం చేస్తున్నారు
ఏముందీ కూర్చున్నము
అవునా ఎక్కడున్నారు ప్రెసెంటూ అంటె సిటీనా పల్లెటూరా
మేము పల్లెటూర్లో ఉన్నాము మీరేక్
మేమ్ కూడ పల్లెటూర్లో ఉన్నామండి
అవ్నా మీ పల్లెటూర్లో విశేషాలేంటీ
మా పల్లెటూర్ చాల అందంగా పచ్చగా బావుంటాది
అవునా అందరూ కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటరా అండి
అవునండి ఏప్పుడో ఎండ సంబర్ కద అండి చెట్టు కింద కూర్చొని అందరము చాల ముచ్చటగా ఆటలాడుకుంట కూర్చుంటామండి
ఉన్న పల్లెటూరుకున్న పట్టణానికి తేడాల్ చెప్తరా కొంచెం
చెప్తమండి
ఒకసారి చెప్పండి నాకు తెలిసిన నేన్ చెప్త మీక్ తెలిసినవి మీర్ చెప్పండి
అయితె ఫస్ట్ మీరె షార్ట్ చేయండి
అంటే పల్లెటూర్లలో ప్రశాంతత ఉంటుంది సిటీలో అయితే వేయంత్ టె వాహనాలా ఆ డిస్టబెన్స్ ఉంటా ఉంటుంది కదా మళ్ళీ పల్లెటూర్లో మనకేదైన జరిగినప్పు ప్పుడూ ఇంటి పక్కన వాళ్ళు అందరూ వస్తా ఉంటరు ఓదార్చడానికి సిటీలో అయితే మనల్ని ఎవ్వరు పట్టించుకో రు
గ్యాప్
హ్మ్మ్ మౌనిక అలాగే ఉమ్ పల్లెటూర్లలో ఏమన్న జరిగినా కూడా పది మంది వస్తరూ అక్కడైతే ఎవరూ అంటే వదిలేసి వెళ్ళిపోతా ఉంటరు మనకెందుకూ అనేసి
మళ్ళీ పల్లెటూర్లో గాలి కూడ స్వచ్చమైంది మంచిగా కార్బన్ డైఆక్సైడ్ అందుతది
అవ్
పావర్ సిటీలో అయితే మొత్తమూ
కార్బన్ డైఆక్సైడె ఉంటుంది కలుషితమైన గాలి కలుష్ ద్ద మ నీరూ అన్ని కలుషితంగాను అనిపిస్తూ ఉంటది
వాటర్ కూడ చేంజ్ అయ్పోతది
ఆ